హలో ఆ హలో నమస్కారమండి బాగున్నారా
బాగానే ఉన్నామండి
ఎం చెస్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి పని చేసుకొని కూర్చోనున్నం
హుమ్ ఇంకా రాలేదా
ఇంకా రాలేదండి
హూ మ్ ఎంటండి సంగతులు ఆ ఎక్కడి దాకోచ్చినై పనులు పైనైయ మ్ మీ చిన్న బాబు లేచాడా అండి
తున్నదండి లేచ్నాడు
మ్ ఏంటండి సంగతులింకా ఏం వండుతున్నారు ఇవాళ వంట
ఇవాలా ఏమొండలో అండి తెలీదింకా ముత్తాయ్య గారు కొనుకుంటున్నారు లేసిన తర్వాత ఏం చెప్తార్ మ్ మధ్యాహ్నం ఫ్రై చేశాను అది కొంచమే ఉంది
హుమ్ ఇంకేంటండి సంగతులు
చెప్పాలండి
మామూల్గానే మామూలు
ఏం చేస్తున్నరండి మీ పిల్ల బాగుందండి
మ్ పాప బానే ఉందండి మా పాప
ఉమ్
నంటి బానే ఉందండి మా పాప బానే చదువుతుందండి. హోంవర్క్ కూడా రాస్తుంది. హోం వర్క్ గూడా పంపిస్తున్నారు. హోంవర్క్ గూడా రాస్తుంది.
మీ పిల్లకి యాక్సిన్స్ మొత్తం అయిపోయినాయ అండి.
ఏంటండి
మీ పిల్లకి వ్యాక్సిన్స్ మొత్తం ఐ అండి ఏమేమీపిచ్చకుందో చెప్పరా
వ్యాక్సిన్ ఫైవ్ ఇయర్స్ ది
మా బాబుకి గూడా ఫైవ్ ఇయర్స్ ఇవి ఒకటుందండి.
ఉమ్ ఫైవ్ ఇయర్స్ ది ఏపించాలి
మా చిన్న బాబుకు ఉందండి మళ్ళీ
ఉమ్ చిన్న బాబుకి ఎప్పుడు ఏయిస్తారండి.
ఉ
థర్టీన్ మంత్స్ కేమో ఉందనుకుంటాను అండి ఫిఫ్టీన్ మంత్స్ ఆ ఫిఫ్టీన్ మంత్స్ కో థట్ థర్టీన్ మంత్స్ ఊ ఇంకేంటండి సంగతులు
చెప్పాలండి మీ పాపకేమో జ్వరం వచ్చిందన్నారు తగ్గింద అండి
ఉమ్ తగ్గిందండి పర్వాలేదు. ఇప్పుడు బానే ఉంది. చూపిచ్చుకొచ్చంగ హాస్పిటల్ కి వెళ్ళి ఇప్పుడు సరిపోయింది మాకు. మా పాపకు జ్వరం వస్తే హాస్పిటల్స్ ఏ
అవునా
ఊమ్ ఏంటండి మొన్న పండగకి ఏం చేశారు. ఏం వండుకున్నారు.
చెద్
ఉ చిన్నపిల్లలతో తలనొప్పి అయిపోతుందండి.
ఉమ్ వాళ్ళు ఇంకొంచెం పెద్దగ అయితే అంతగా ఏం ఉండదు. యండి
ఉమ్ వాళ్ళు పెద్దయ్యదా కొంచెం ఎలానో తిప్పలు పడాలిగా
హు
ఉమ్ ఉమ్ చెప్పండి ఏంటండి ఇంకా మీ హజ్
అండి ఆ ఏంటండి హలో
హలో
హలో హలో
హలో హలో వినిపిస్తుందా ఆ మాట్లాడుతున్నాను విపిస్తుందా వినిపిస్తుందా అండి
ఆ హలో చెప్పండి
ఆ మీ హస్బెండ్ బాగున్నారా అని అడుతున్నా
ఆ బాగానే ఉన్నారండి
వెళ్తున్నారా జాబ్కి
ఆ ఆ వెళ్తున్నారండి డ్యూటీకి
ఉమ్
ఏం చేస్తున్నారండి ఇంకా
బాగున్నా అండి
నాది గూడా ఇప్పుడే అండి అయిపోయింది పని. ఇంక ఆ బట్టలు ఒకటే ఆరితే ఇంకా మర్తీ ఏయ్యాలి
ఉమ్ నేను కూడా బట్టలు మడతపెట్టాలండి.
మీ వాతావరణం ఎలా ఉందండి అక్కడ
వాతావరణం ఎండలా ఉందండి.
అవునా మాగూడ ఎండగానే ఉంది.
ఊమ్ ఎండ బాగా పడుతుంది. మొన్న రెండు మూడు రోజులు బాగా వర్షం పడింది.
ఆ
వర్షం పడినప్పుడేమో ఎండ పడుతుంది. ఎండ ఆరహంగా పడుతుందండి. అసలు వర్షం పడితే
హు హు అవునా ఎండ్లు ఎక్కువ అవ్వడానికి వర్షం పడుతుందండి.
ఆ ఇప్పుడే ఇలా ఉంది ఇంకా ముందు ముందు ఎలా ఉండిద్దో అండి అసలు
ఆ
ఇప్పుడు ఎండకి ఇంకా వడగాలిలో అవి వస్తాయి కదా అప్పుడే అప్పుడ ఎలా ఉంటుందో
ఆ అవునండి ఇప్పుడేడి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా ఏడి ఎక్కువ ఉంది.
ఉ వేడి ఇంకా ఎక్కువ అవుతుంది కదండి. పిల్లలకి ఎలా చేయాలో ఏమో
ఏసీ ఏమైనా ఉందండి.
ఏసీ లేదండి మాకు
చిన్న పిల్ల ఉంది కదండి కొంచెం తెచ్చుకోండిం చేద్దాం.
చూడాలండి బడ్జెట్ కి ఆలోచిస్తుం మా అమ్మోళ్ళ ఇంటికి పం వెళ్ళాలని ఆ వెళ్ళాలి కదండి పొద్దాకులు పంపియాలి కదండి. ఎక్కడ వెళ్తాం వెళ్ళినా వెళ్ళినా నాలుగు రోజులు ఉంటాం వస్తాము.
ఉ అంతే అండి పెళ్లి చేసుకున్నాం దీని తర్వాత
ఉ అంతే అండి వెళ్ళి నాలుగు రోజులు ఉండడం రావడం అంతే
ఎలా ఉండిద్దండి మీ అమ్మోల్ల ఇంటి దగ్గర మీకు
మా అమ్మొళ్ల ఇంటి దగ్గర బానే ఉంటుంది అండి. హల చాలా సందడిగా వాతావరణం బాగుండిద్ది.
ఉహు అవునా
ఇక్కడ కన్నా అక్కడే బాగుండిద్ది.
ఉ హు అవ్నా
చాలా సరదాగా ఉంటుద్ది వాతావరణం మొత్తం
ఉ
అందరూ కనిపిస్తా ఉంటారు
ఉ ఎందుకు అండి మీ ఇంటి దగ్గర మనుషులు లేరా
మా ఇంటి దగ్గర ఎవరు కనపడరండి పొలాలకు వెళ్తూ ఉంటారండి
ఒహో అవునా
మాది మాది పల్లెటూరు అండి ఏ పొలం పనులేవి నాకు చేత కావండి మా అమ్మ వాళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు తొందరగా ఏ పని నేర్పియ్య లేదండి ఇంట్లో పని తప్ప ఇంట్లో పని చేసుకోవడం వొండు కోడం తినడమేనండి మేము పొలాల పని మాకు అలవాటు లేదు కదా అండి అందరూ పొలాలు వెళ్ళిపోతూ ఉంటారు ఉదయాన్నే ఇంకేంటి అండి మీకు వొచ్చా అండి పొలం పనులు అవి
పొద్దున్నే వొండుకొని పొద్దున్న వెళ్ళిపోతారు సాయంత్రం ఆరింటికి వొస్తారు
మ్ మీకొచ్చా అండి పొలం పనులు మీరు చేస్తారా
ఆ నాకు కొంచెం కొంచెం వొచ్చు అండి
మ్ మీ అమ్మోళ్ళది ఎ ఊరు అండి
గుర్ల జానీ
ఉహు
అటు పక్కన ఊరండి
ఉహు సరేనండి వ్యవసాయం చేస్తారా అండి మి అమ్మ వాళ్ళు
ఉ అవునండి
ఆహ ఏ పొలం
నిన్న వర్షాలు పడ్డాయి కదండి మొత్తం మునుగిపోయినయ్
మ్ వర్షాలు పడితే అం తే ఎం చెప్పలేము ఉ ఇంకేంటి అండి మీకు పూలు పూలు పడుతున్నాయా అండి చెట్టుకి
ఆ పడుతున్నాయి అండి ఇప్పుడే కోశాను కనకంబరాలు
ఉ
ఆ మల్లెపూలు నాలుగు వొచ్చినయి అవి కోసాను మాకు సొరకాయ చెట్టు ఉందం మ్ ఒక సొరకాయ పడింది ఫస్ట్
కోసారా పెద్దదయిందా
పెద్దది అయింది అండి ఇంకా ముదురు గుడా అవ్వాల లేతకాయే అంటే రంజాన్ పండక్కి అడిగి సే పొలాం లోకి డల్చలోయ్ కి అడిగితె ఇచ్చేసామండి
ఇచ్చేసారా మీరు మీరు వొండుకో చ్చు కదండి.
అంటే ఉ ఉపవాసా వాళ్ళు తీసుకుంటే మంచిది కదా అని వాళ్ళకిచ్చేసామండి.
పోనీలెండి చాలా మంచి పని చేసారు. పూలు గుడా మొన్న మొన్న మామ్ హలో
టై పడెవ్యానుంచి సు ఇట్ట సూడ హలో!
హలో!
చెప్పండి. అ
ఏంటండి ఇంకా సరేనండి ఉంటానండి నేను బాయండ్ ఏదో పన్ చేస్కుంటున్నట్టున్నారుగా